హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి చెప్పండి
బాగున్నారా హా నేను బాగున్నానండి ఏం చేస్తున్నారు
మేమా ఈరో ఇంకా నెక్స్ట్ త్రీ డేస్ హాలిడేస్ కాబట్టి ఆ సెలవలు ఇచ్చారు కాలేజ్ కి అందుకనేసి ఇంటికి వెళ్తూ ఉన్నాము
అవునా ఎక్కడున్నారు
ఇప్పుడే అంగల్ నుంచి బయల్దేరి మదన పల్లికి వచ్చాం మదనపల్లిలో ఒక హాఫ్ నగర్ నుంచి తిరుపతి బస్సు కోసం వెయిటింగ్ అండి
అవునా
ఫుల్ రష్ అందరికి హాలిడేస్
ఆ అవునవును ఇంకా మదన్పల్లి లోనే ఉన్నారా
ఆ మదనపల్లి బస్ స్టాప్లోనే ఉన్నాను
ఆహా హు నేను ఆ మా బంధువులు ఇంటికి వచ్చానండి ఆ అంటే మా ఊర్లోనే కొంచెం మంగల్ నుంచి మదన్ పల్లికి ఉన్న డిస్టెన్స్ ఉంటది వచ్చాను ఇక్కడికి
అవునా అందరూ వెళ్ళిపోయారు ఈ రోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు బానే ఉన్నారు క్లాస్ లో మాకు ఫ్రంత అంతా
ఆ
ఇంగ ఆఫటర్నూన్ నుంచి ఆఫ్ బ్రేక్ ఏమైతే ఇచ్చారో అప్పటి నుంచి వన్ బై వన్ అందరు బ్యాగ్ ని తీసుకొని వెళ్ పోయారు మేమే తే ఇంకా ఎందుకులే రేపొద్దున వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ కానీ వర్ష్ మళ్ళ అక్కడ కొంచెం ఫ్రీగా ఉనిందనమాట మా కాలేజ్ ముందర బస్సు ఎక్కడానికి అట్లంతా
ఓకే
ఇంగ అందుకని చెప్పేసి ఎట్లా పోతున్నాములే ఏమైతదిలే వెళ్లి పోదాము ఈరోజు వెళ్ళిపోతే రెస్ట్ తీసుకోవచ్చు నైట్ కి అనుకుంటే అందుకనేసి ఇంగ ఇక్కడికి వస్ తే ఇక్కడ తిరుపతి బస్
ఆహా అవును మార్నింగ్ కూడా నేను దిగేటప్పుడు ఒక బస్సు ఫుల్ అయిపోయింది ఇంకా ఎక్కతానే ఉన్నారు అయిన కూడా ఇంకా ఆయన లేదమ్మా సీటు లేవు ఎల్ పోండి అని చెప్పి పంపించేశారు నన్ను ఆ ఆ అన్న ఏసి బస్ ఏపిచ్చారు
ఉ అవును ఏదో చెప్దాం అనుకున్నా ఈరోజు ఈవనింగ్ కాలేజ్లోకి మొత్తం కాన్వాయల్లో ఎంతమంది అంటే ఒక ఆ సెవెన్ టు ఎయిట్ కార్స్ నైన్ టెన్ కార్స్ ఏమో కాలేజ్ లోకి వెళ్లారు అంతకుముందే సీను అన్న వెళ్ళాడని అన్న వెళ్ళాడు అక్కడికి
ఆ
జర్నలిస్ అన్న ఆ అన్న ఎళ్ళాడు ఒక రెండు నిమిషాలు మీరు మాట్లాడుతూ ఉండండి ఇప్పుడు తిరుపతి బస్ వచ్చింది ఎక్ తున్నం
ఆ సరేనండి పొద్దున ఆ ఆ ఆ సరే పొద్దున ఇంక పదికి అట్ల తొమ్మిదికి అట్ల లేసాను లేసి ఇంక టిఫిన్ తినేసి ఉత్తపం పెట్టారు తినేసి ఇంకా ఫ్రెష్ అయ్యి పదకొండుకి అట్ల ఎ కా బస్సు ఎక్కిన తర్వాత ఏసీ బస్ ఎక్క కాబట్టి ఫాస్ట్ గా వచ్చేయ్ గలిగా
ఉ
మళ్ళీ ఇంకా రెండుకి రెండుకి ఏమో తిరుపతిలో దిగి మళ్ళీ తిరుప ఇట్ల బస్సు ఎక్కి ఇంక ఇప్పుడే వచ్చామా అత్త వాళ్ళ ఇంటికి
హ
ఆ ఇక్కడ గుడి కొత్తగ కట్టారు కృష్ణుడి గుడి ఇక్కడ అది ఆ ఈ రోజు తెరిచారన్నమాట అది ఏదో పూజలు ఎందో చేపిస్తా ఉంటే దానికోసమని వచ్చాము ఆ ఇక్కడ ఎందో చిన్న పిల్లలు ఉన్నారు ఎందో వాళ్ళు అరుపులు కేకలు కొట్లట్లు ఏడుపులు కొ కొంచెసేపు బాగుంటాయి చిన్నపిల్లలతో కొంచసేపు వాళ్ళు ఏడుపులకి చిరాకు
ఉ
మీ ఇంట్లో బాబు గూడ అంతేన
అంతే అండి చిన్న పిల్లలు ఉంటే ఇంట్లో అంతే ఆడుకుంటూ ఉంటార ప్రతి దానికి గొడవ పడు అది ఇద్దరు ఉన్నారంటె ఇంక ఒక వస్ కోసం కొట్టుకుంటూనే ఉంటారు ఇప్పుడే
నిజమే
ఏం తెచ్చిన ఇద్దరికి కావాలి సో అట్ల లేకపో అతే మాత్రం చాల కష్టమైపోతుంది
ఉ
ఇంకేం చేద్దాం ఇప్పుడే బస్ ఎక్కామండి ఎలాగో సీట్ దొరికేసింది కూర్చున్నాం లాస్ట్ లో
మంచిదే ఉమ్ ఒకటేన ఇంకెవరైన ఉన్నార
నేను మా కజిన్ సిస్ మా చెల్లెలు వెళ్తున్నామండి
ఓహో ఓకే ఓకే
ఆ
హు ఇంకేంటి అండి కలికీరులో ఏమేమి ఉన్నాయి చోట్లు చూడడానికి
అంటే ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఒక ఎల్లమ్మ జాతర జరుగుతుది అక్కడ టెంపుల్ బాగా మంచిగా ఫేమసు ఆ ఒక వన్ వీక్ ఒక వారం రోజుల పాటు జరుగుతు
అ
అలాగే సైనిక్ స్కూల్ సైనిక్ స్కూల్ ఉంది
ఉ
సైనిక్ స్కూల్ అంటే చిన్నపిల్లలకి మొత్తం అన్ని కోచింగ్ ఇస్తారు కదా అట్లంత ఉన్నాయి ఇంక జే ఇంజనీరింగ్ వాళ్ళకయితే జేఎన్టి యు కాలేజ్ ఉంది
ఒకే బాగుంటదా కాలేజ్
ఆ పర్లేదు పర్లేదండి కానీ కాకపోతే గవర్నమెంటుది కాబట్టి ఇంక మనం ఆలోచించాల్సి వస్తదీ ఆ బానే ఉంటది.
ఆ అవ్
మ్ మనా ఆంధ్రప్రదేశ్కీ పాతా సీఎం వాళ్ళ ఊరు కూడా అక్కడే అనమాట కిరణ్ కుమార్ రెడ్డి వాల్లదీ
ఓకె ఓకే ఆ ఊ
ఆ ఇన్ అంగ అక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఏముంటయ్ చుట్టుపక్ క్కలా అవే అండి ఉండేది క కలికిరికి దగ్గరలో కలకడా ఉంటదీ అక్కడ శివరాత్రి ఒ అప్పుడూ జరి జరుగుతది అన్మాట బా మంచిగ ఫేమస్సూ ఏ అంటే ఇగ వాటర్ఫాల్ అదే జలపాతాలు అవన్నీ ఉంటాయి కదా అట్లా
ఆహా
అక్కడా శివరాత్రీ అప్పుడైతే ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తరు వాటి కోసం అనేసి అక్కడికి
వెళ్లారా ఎప్పుడైనా మీరు అక్కడికి
ఆ ఒక సంవత్సరం ఏమో వెళ్ళాను నేను
ఊహు
ఆ అట్ల మంచిగా చేస్తారు అది సంవత్సరానికి ఒక్కసారి శివరాత్రి రోజూ
ఆహా ఓకే మ్ మ్ మా ఊర్లో కూడా ఆ మా ఊర్లో ఏందన్నున్నా మా ఊరూ నెల్లూరు దగ్గర వేరే చిన్నపల్లండి.
అవునా నెల్లూరుకి దగ్గరలో ఇవ్ ఇప్పుడూ ఈ రోజు నుంచి ఇంకొక నాలుగు రోజులు రొట్టెల పండగ జరుగుతుంది కదా
ఆ ఆ విన్నాను కాని ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి ఆ రొట్టెల పండగ ఎందుకు చేస్తారూ
అదీ అంటే అక్కడ కస్మూరూ దర్గా ఉంది కదా అక్కడా చేస్తారన్మాట అంటేమ్ ఆ రొట్టెలు లూ ఇచ్చిపుచ్చుకుంటే వాళ్ళు అనుకున్న కోరికలు జరగాలి అని చెప్పి నెర వేరాలి అన్నట్లు చేస్తారు దాన్నీ
మీరు ఎప్పుడైనా వెళ్లారా
వీలుగా అనుకుంటూనే ఉన్నాను కానీ ఎక్కువ జనాలు ఉంటారు అంత జనసంగ్రంలో కష్టం అని చెప్ తెల్సి నేను ఎప్పుడూ వెళ్ళలేదూ
ఊహు
ఆ ఎప్పుడైనా ట్రై చేద్దాం అదే వెళ్దామని అనుకున్నాను అది కుదరలేదు.
ఊహు పోనీ ఈసార్ ఎప్పుడన్నా కో ఆ వెళ్ళాలా అనుకున్నప్పుడు వచ్చేయండి మాతో
ఆ అదే అండి ఇప్పుడూ ఇప్పుడైతే ఉన్న రెండు రోజులు ఇంటికెళ్ళిపోతు తం కాబట్టి కొంచెం కష్టమే ఆ ఇంగ వచ్చే సంవ త్సరం కైనా చూడాలండి
ఆ అవును లేండి
అంతె ఇప్పుడే బస్సెస్ కదిలింది ఇంకా ఒకా ఒక గంట ఒక టన్నర గంట పడతదీ ప్రయాణం మేమ్ ఇంటికి వెడానికి
ఓహో అవునులేండి అది ఎక్స్ప్రెస్ కదా చిన్నగా అన్ని ఊర్లలో ఆగు
ఆ అవుతది అవును కొన్ని అంతే ఎక్కువ మంది జనాలు ఉండడం వల్ల కొంచెం కష్టమే అయిపోతుంది
ఉ ఊ
కానీ వె వెళ్ళిపోతాము ఎనిమిది కంతా ఇంటికి
ఆహా
ఉ
నాకు కూడా ఏసీ బస్ కాబట్టి ప్రయాణం సాఫీగా జరిగిపోయింది
అంటే లేకపోయింటే కొంచెం కష్టమయిపోయేది ఇంకా బోన్ చేసా మీరు మధ్యలో ఏమైనా ఇప్పుడు ఈవినింగ్ ఇంక
తినలేదు ఒకేసారి ఇక్కడ ఇంటికి వచ్చి తిన్నాను
అవునా ఆ ఏం తిన్నారండి ఇంటికి చాలా రోజుల తర్వాత హాస్టల్ నుంచి అంటారు కదా మంచిగా ఉంటుంది కదా ఇంటిది భోజనం
అవును మం మంచిగా ఉంటది ప్లస్ నిన్నతో నా ఛాలెంజ్ అయిపోయింది నా స్నేహితురాలతో
చెప్పారు మనం మొదలు పెడదాం
ఆ ఆ అవును అ ఛాలెంజ్ అయిపోంది కాబట్టి ఈ రోజు ఏం కావాలంటే అ తినచ్చు ఈ రోజు కాఫీ దాగా చాలా రోజులు తర్వాత ఆనందమే వేరండి రుచి వేరు
ఉ అది కాఫీ ప్రి
మీరు కూడా ఎట్లా కాఫీ ప్రియులే కదా
ఈ మధ్య అయిపోయానండి అంతకు ముందు అసలు నేను కాఫీలు టీలు ఇలాంటివన్నీ తాగేదాని కాదు అసలు కానీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఒక రోజు అట్లా అలవాటు చేసింది అది ఎందుకు కో తెలీదు అలానే రోజు అలవాటు అయిపోయింది తల నొప్పి వచ్చిన ప్రతిసారి అదే మందు అన్నట్లు తాగేస్తాన్నాను నేను ఆ ఒక రెండు వారాల ముందయితే కంటిన్యూగా తాగేదని అనమాట టీ కాఫీలు డైలీ రోజు కానీ ఈ మధ్య కొంచెం తగ్గించాను అప్పటికి మనసు ఆపుకోలేక ఈ రోజు మధ్ మధ్యాహ్నం బ్రేక్ ఇచ్చినప్పుడు వెళ్లిపోయి తాగసా టీ తాగేసా ఇంక్ ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీ నెను కట్ అంటే తాగను ఎందుకంటే నేను పెడతాను కాబట్టి పెట్టింది చూసి తాగలేనన్నమాట
ఓహో ఓకే ప్లే స్టోర్ ప్లే స్టోర్ ఉ నేను ఇంటికి వస్తె రోజుకి రెండు పూట్లు తాతాను
మీరు ఇంటికి వెళ్తే తాగుతారు నేను ఇంటికెళ్తే తాగను ఇది చాలా పెద్ద డిఫరెన్స్ మన ఇద్దరి మధ్య
అవును అంటే ఇన్ ఇంట్లో నేను పెట్టను మా మమ్మీ పెట్టిస్తది కాబట్టి తాగుతాను
ఉ అట్ల పెట్
మనం చేసుకుంటే మనం మనకి తాగుబుద్ధి కాదు కదా
ఓ నువ్ వంట అయిన కాఫీ అయిన నేనే పెడతాను కాబట్టి ఎందుకో ఇంగ వాళ్ళకు తప్పకుండగాని సర్లే వెళ్ళాం కదా ఉన్నది ఒక రోజు రెండు రోజులకి అని చెప్పి చేస్తామా
ఆ
తాగాలనిపించదు ఈవెన్ ఫుడ్ ఆహారమైన అంతే భోజనం
మనం చేసుకుంటే మనకి తినాలని అనిపియ్యదు
అసలు తినలేము కొంచెం తిని కొంచెం కూడా తినలేము అది ఎందుకో నేనైతే
అదే అది మాత్రం సత్య అడి అవును
ఇంక అట్లా కష్టమే అది అలవాటు చేసుకుంటే ఇంకా మొన్న మీతో చెప్పాను కదా నాకు రాదు అని చెప్పి చపాతీలు పూరీలు మూడు రోజులు ఉంటాను కదా ఏదో ఒక రోజనా నేను ప్రయత్నిద్దామ అనిన్నా
ప్రయత్నించండి నేర్చుకోండి ఈజీ నే లే చేయడం
అంతే కలపడము కలపడం కాల్చడం మే చెప్తాను కదా
మ్
అంతే ఏదో ఒక రోజు చేస్తే అది వచ్చేతది మనసుకి కొంచెం ఆహ్లాద అదే తృప్తిగా ఉంటది వచ్చు అని ఆ అంతే అ దీంతో దానితో పాటు ఇంకా ఇంటికెళ్ళామంటే ఇది కంప్లీట్గా చదువు పక్కన పెట్టేస్త సమ
ఆ అంతేలే ఇంటికి కెళ్ళేదే ఎప్పుడో ఒకసారి ఇంకా
కాబట్టి ఇంక రెండు రెండు మూడు రోజులు ఏమి ఉండదు
ఆ
అంతే అండి మళ్ళీ తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం మనం
ఆ ఆ సరేనండి ఉంటా బాయ్ ఆ లేదండి నార్మల్ గా చేసా అంతే
ఆ సరే డత్
సరేనండి మరి ఉ ఉ ఉంటా బాయ్